హలో
హలో
తమ్ముడు ఇంటర్ అయిపాయిందారా
నేను డిగ్రీ చేద్దాం అనుకుంటాన
డిగ్రీలో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటానవ్ మరి
అ సిఎస్ అన్న బీఎస్సీ అన్న
మంచి కాలేజీ తీసుకో
హైదరాబా లో పెట్టుధామని చుస్తన త్రాడ్ ఫెస్ ల
థర్డ్ ఫేస్ ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేస్ చేయలేదా
చేయలే
ఎందుకు గోయి ఓ వారే
ఎయి సయి హల్ టిక్కెట్లు తెచ్చుకొలే ఆగిపోయిన
హా ఇప్పుడు మరి గ్రూపు దోస్త్ అప్లికేషన్ అయిపోయింద మరి
అయిపోలే అపోలే అయిపో థర్డ్ ఫేస్ రేపట్నుండి స్టార్ట్ హైదరాబాద్ లా కాలేజీ వెళ్ళ
మరి మంచి కాలేజ్ జాయిన్ గా
అదే ఆటోనమస్ కాలేజీలో జాయిన్ అయి న్నా
ఆ మరి ఎన్సి సి లా వే ఏన్ఎస్ఎస్ ఇలాంటివి ఏమన్నా చేస్తావ అడివేనంక ఏ
హుమ్
మరి మీ సార్లు గిట్లా ఏం చెప్పలేదా ఏ కాలేజ్ జాయిన్ అవ్వతే ఎట్లుంటదని తీసుకుంటే ఒక మంచి కాలేజీ చూసుకో మరి
ఉహ్మ్ తిన్న నువ్ తిన్నావా ఈతకి పోదామా ఏం ఉన్నాయి బాయికడపని ఈ మోడికాయలు కొయ్య, వంద రోజుల పనికి ఉహ్
వందరోజుల పని నాడ్ నడుస్తోందా మంచిగా మరి ఉల్లే ఆ అదే
ఓ ఐదార్ రాల్ పోయిన
ఐదార్ వారాలు పోయినవా ఎమౌంట్ పడ్డదా మరి
డింది
సరేరా బాయ్ మరి
రెండు నిమిషాల అయింది గదరా ఇ పోతే